హలో ఆ వినిపిస్సంది మేడం
ఓకే మేడం అవరిమ్ మేడం
ఏం చేస్తారండి డైలీ డైలీ వర్క్ డైలీ పనులు ఎలా ఉంటది మీది
నాది డైలీ అంటే నేను హోమ్ మేకర్ అండి మేడం డే నాకు వచ్చి స్మాల్ కిడ్, సున్నారు డైలీ లేస్ చినా కాంచిని లేసినాకా క్లీనింగో మొత్తం క్లీన్ చేసి వంట చేసి పిల్లల్ని స్కూల్ పంపడము మా హస్బెండ్ కూడా స్కూల్ కి వెళ్ళడం ఇలా. నాదిన చది స్టార్ట్ అయిపోతదండి రిమైనింగ్ తన ఆఫీస్ కెళ్ళి నా కా రిమైనింగ్ వర్క్ కంప్లీట్ జేస్తా మళ్ళీ ఆఫ్ టర్నూన్ లంచ్ నైట్ తిన్నారు ఏదో ఒక వర్క్ ఉంటనే ఉం కదండి నాకు మీరేం చేస్తారండి మీరెలా వర్క్ స్టార్ట్ జెస్ తరండి
మార్నింగ్ లేవగానే ఆ ఓకే అండి సేమ్ నా కూడా ఇద్దరు కిడ్స్ ఉన్నారు ఇద్దరు బాబులు సో, మార్ నింగ్ వాళ్ళకి సెవెనికట్లా తది బస్సు సో నేను మార్నింగ్ పైవ్ కట్ల లేసేసి టిఫిన్ స్నాక్స్ రెడీ చేసి, పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్ కి పంపిస్తాను బస్ ఎక్కిస్తాన్. వాళ్లెళ్తారు ఆ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను లంచ్ బాక్స్ అప్పుడే ఇచ్చేసి పంపిస్తాను, సేమ్ యాజ్ టీజ్ తను కూడా డ్యూటీకి వెళ్తాడు, తనగ్గూడా లంచ్ బాక్స్ టిఫిన్ చేసి తను వెళ్తాడు సో యాజ్ యూజువల్ గా ఉంటాది.
మీరు టూర్ల కలా అలా ఏమన్నా వెళ్తరా మేడం
ఆ టూర్ల కెళ్త వీక్లీ సండే వచ్చే సే బైటికి వెళ్తాము ఔటింగ్ ఉంటది. పిల్లల్ని తీసుకొని మేము నలుగురం వెళ్తాము పార్ క్లో ఆ వాద మూవీస్ బయిటికి ఏమన్నా
ఓకే ఓకే నేం కూడా అప్పుడప్పుడు వెళ్తా అప్పుడప్పుడు వెళ్తామండి స్మాల్ కిడ్స్ ఉన్నారు సో అప్పుడప్పుడు అలా వెళ్ తూ ఉంటాము రెడ్కి కుదరదు ఎక్కువ రేర్ కేసెస్లో వెళ్తూ ఉంటాము అటు ఇటు కొంచెం ఏమైన ఫంక్షన్స్ అలా ఉంటే తప్ప నార్మల్గా ఎక్కువ ట్రావెల్ చేయము
ఇక మేమైతే ఎవ్రీ సండే ఇంకా బయటకి వెళ్తామండి
మీకు ఇష్టమైన ఫుడ్ మేడం
ఇష్టమైన ఫుడ్డు ఇంకా కర్రీస్ వచ్చేసి బెండకాయ అంటే ఇష్టం మా పిల్లలకి చికెన్ బిర్యానీ అంటే అంటే చాలా ఇష్టం ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యా చికెన్ బిర్యానీ మీకు చేయడం వచ్చా వంటలు
ఆ వచ్చండి నాకు కాకపోతే బిర్యానీ ప్రిపరేషన్ రాదు కానీ వంటలు చేస్తానండి సపరేట్ సపరేట్గా నాన్ వెజెస్ వండుతానండి మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఏ ఎక్కువ చికెన్స్ ఇష్టపడత చేస్తారండి అన్ని రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేస్తానండి ఎక్కువ ఇంట్లో ఫుడ్ కే ప్రయారిటీ ఇస్తానండి మీకు ఏ కాయ ఫ్రై ఇస్తామా మేడం
ఆ నాకు బెండకాయ చాలా ఇష్టం బెండకాయా ఫ్రై అంటే ఇష్టం పిల్లలకి వచ్చేసి చికెన్ అంటే ఇష్టం మా హస్బెండ్కి వచ్చేసి పచ్చడి పల్లీల పచ్చడి గోంగుర పచ్చడి చుక్కకూర పచ్చడి మాల్ వెరైటీస్ పచ్చడిలు అంటే చాలా ఇష్టం
పిండి వంటలు చేస్తా
ఆ అర్ధం కాల పిండి వంటాల యాజ్ ఇట్ ఈజ్ ఏమ్ వస్తాయి మడగప్పలు వస్తాయి వాయి బోందు చేయడం వస్తుంది ఆ గ్యారెలు చేయడం వస్తుది ఆ లైట్గా అంటే ఇంకా మా అమ్మ కొన్ని చేస్త వస్తుంది సో నాకు కొన్ని ఐటెమ్స్ ఏ వస్తాయి అన్నట్టు
నీకు ఇష్టమైన పిండివంట ఏంటి ఏంటిది మేడమ్
నాకొచ్చేసి బూంది అంటే చాలా ఇష్టము కారం బూంది మీకు
హూ నా మట్టగారలు అంటే చాలా ఇష్టం అండి పిండి వంటలు పెద్దగా నాకు ఏమి రావండి చ అమ్మ చేస్తుూ ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటానండి పూరి ఇట్లాంటి చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ వచ్చా కాని అంత పెద్ద ఐటమ్స్ అయితే నాకు ఏవి రావండి వంట కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంట కుంటూ ఉంటానని అంత పర్ఫెక్ట్గా అంటే ఏమీ రాదు నాకు టిఫిన్స్ ఒకటి పర్ఫెక్ట్ గా చేస్తానండి నాకు ఇష్టమైన ఫుడ్డూ చికెను
ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందా
ఆ అవునండి నేను ముందు వంట ఎప్పుడు చేసే ఛాన్స్ రాలేదండి.
బిఫోర్ మ్యారేజి వంట రాదు కుకింగ్ లేదు ఆఫ్టర్ మ్యారేజీ నేర్చుకుంటున్నారు.
అట్లా అని వరస్ట్ గా ఏం చేయను బానే చేస్తానండి
ఓకే మీకిష్టమైన ఐటమ్
నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం అండి వెజ్లో వచ్చేసి పప్పు అంటే చాలా ఇష్టం సాంబార్ అన్నా చాలా ఇష్
ఓకే ఓకే మీ పిల్లలకి
కూడా పప్పు చారు చాలా ఇష్టం అండి మా హస్బెండ్ కి నాన్ వెజ్ ఆల్ ఆల్ టైప్స్ నాన్ వెజ్ అంటే ఇష్టం అండి
ఓకే ఓకే ఇంకా ఏంటంటే డైలీ ఏమేమేం చేస్తారు.
ఇంకా రోటీనే ఇవ్ ఉంటది పిల్లలను వచ్చినక హోంవర్క్ కంప్లీట్ చేపించడం వాళ్ళను పడుకో హౌస్ హౌస్ వైఫ్ రండి కిడ్స్ కిడ్స్ ను చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి నేనే చూస్ అండ్ వాళ్ళ కోసమని ప్రజెంట్ ఏం డ్యూటి చేస్త
యాస్ ఇట్ ఇస్ హౌస్ వైఫ్ అయినా అదే వర్క్ ఉంటది ఆ జాబ్ అయినా అదే వర్క్ ఉంటది అంతే దానికి ఏమో డబ్బులు వస్తది దీనికి డబ్బులు రాదు సేమ్ యాస్ టీస్ వర్క్
ఆ ఎంత హౌస్ వైఫ్ అయినా ఇంట్లో వాల్యూ ఉండదు బయట రూపాయి సంపాదిస్తనే వాల్యూ గాని ఇంట్లో పిల్ల ఎంత పిల్లల్ని చూసు ఎంత పొద్దాకు వర్క్ చేసినానే ఆ పెద్ద వాల్యూ ఉండదండి. అమ్మాయి జీవితమే అలాంటి టిది
అలా అనుకోకండి బాధపడకండి మీకు కూడా మంచి వాల్యూ ఉంటది మీకు కూడా మంచి
రోజు అలా అనుకొని జీవితాన్ని గడిపేయడం తప్ ఇంకా చేసేది ఏమి లేదులే అండి
ఏదో ఒక రోజు అయితే మారుతదిలేండి. అన్ని టైంలు మన అన్ని టైంలు వాళ్ళ రోజులే ఉండగా మనకు కూడా ఒక టైం అంటూ ఉంటది కదా. సో ఆ టైం మనకు కూడా వస్తది
అదే అనుకుంటాన ఆ దేవుడి దయ మీకేం ఫ్రూట్స్ ఏ ఇస్తా మీక్ ఏం ఫ్రూట్స్ ఇస్ త మేడా
మాక్ వచ్చేసి సమ్మర్ ఆ వాటర్ మిలన్ ఇష్టము మ్యాంగోస్ ఇష్టము, జామకాయ ఇష్ ష్టము అంతే మీకు
నాకు కూడా మ్యాంగో అంటే చాలా ఇష్టం అండి, ఎల్లో కలర్ మ్యాంగో జ్యూస్ ఫీల్గా ఉంటది కాబట్టి, వాటర్ మెలన్ కూడా చాలా ఫేవరెట్, సమ్మర్ వస్తే కంపల్సరీ ఇవి రెండు అయితే చాలా ప్రయారిటీ ప్రయారిటీ ఇస్తాను. జామకాయలు అంటే ఇష్టమే అండి, కాకపోతే ఎప్పటికి పుట్టినా కాంచీ నేన్ మ ఇంట్లో జామ చె ట్టు ఎక్కడ పోయినా జామ్ చెట్టు ఉంటుంది కాబట్టి పెద్దగా వా మీరు ఇంట్రెస్ట్ అనేది ఉండేది ఎప్పటికి అవైబుల్ ఉంటాయి కా పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటదని ఎల్ చెప్పలేను అట్ల లేదని కూడా చెప్పలేన్ బట్ తింటా వి వాటర్ మిలాన్ అని మ్యాంగో న్ అంటే చాలా ఇష్టం అండి జూస్ చేసుకుంటా కూడా నేను
ఓకే హు హుమ్ హ్మ్ మా పిల్లలకి కూడా ఇవి కాకుండా వేరే నా కొమ్మగా కూడా ఆపిల్స్, పెద్ద ఆయనకి వచ్చేసి ఆపిల్స్, పొమ్మోగ్రానేట్ ఇష్టం, చిన్న ఆయనకయితే జామకాయల న్
మా పిల్లలకి కూడా అండి వాటర్ మిలన్ మా బాబు చిన్న బాబు అయినా కూడా వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అండి
ఓకే ఆ ఇందాక ఏమో మీరు
పూల చెట్లులా పెంచుతారా అండి మీరు
ఆ ఉంటాయి కనకంబరం చెట్లు, రోజ్ ఫ్లవర్ చెట్లు, హూ మల్లె కాడ మల్లె చెట్టు నార్ మర్మల్లే చెట్టు ఇం దా బంతి పూలు పూల్ ఉంటాయి
పూజలు బాగా చేస్తారా మేడం మీరు మేము కు
ఫ్రైడే ఆ ఆ ఫ్రైడే మండే చేస్తానండి ఫ్రైడే శివుడు మండే వచ్చేసి మహాలక్ష్మి చేస్తాను.
ఓకే అండి నేను కూడా సాటర్డే అది నా మనశ్ శాంతి కోసం అనేది చేస్తున్నా అండి ఏదో సాధించాలని ఏదో సాది దేవుడు తీరుస్తడాని కాదు కాని అందరు బాగుంట అది ఒక నాకు మనశ్శ శాంతి అండి పూజ చేస్తే ఎవరి కోసం చేయను నా కోసం నా కోసం నేను అట్లా మనశ్శాంతి కోసము చెట్లను కూడా అలా మనశ్శాంతి కోసం పెంచుతా అండి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తదండి ఆ టైంలో
కూడా బాగుంటది మీ ఫ్యామిలీ కూడా స అవుతది నీమ్మ కూడా మంచిగా ఉంటానండి.
థ్యాంక్ యూ మేడం మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంట్ ంటే నాకు నాలో నాలో నాకే తెలవకుంట ఎనర్జీ లెవెల్స్ అనేది వస్తు స నమ్మకం అనేది పెరుగుతుందం డి.
కోకండి ఆ కూల్ గా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని కోరు కోరుకుంటున్నాను. ఇంకా అండి పిల్లలే వచ్చారా స్కూల్ నుంచి
ఆ వచ్చారండి పిల్లలకి హోంవర్క్ చేపిస్తున్నాను రాస్తున్నారు వాళ్ళు డిన్నర్ అయిందా మేడం
ఇంకా అవ్వలేదండి ఇప్పుడు సెవన్ అవు తుంది. ఇప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలదు ఇంకా చెయలేదు ఇంకా నేను కూడా సేమ్ అస్ ఇట్ ఇస్ వాళ్ళు వచ్చారు వాళ్ళని వాళ్ళు వచ్చి ఫ్రెష్ప్ అయ్యారు బుక్స్ పట్కొని కూర్చున్నారు. సేసేమ్ మా పిల్లలు కూడా అంతే
ఆహా! మీకు ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా వస్ ఉన్నాయి కద మేడం ఉగాది శ్రీరామనవమి ఎంజాయ్ కదా మేడం.
ఏంటి మేమ్ అర్ధం కాలే.
ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా టూ త్రీ డేస్ బ్యాక్
ఆ ఉగాది ఉంది ఉగాది ఉంది అవును ఉగాది కోసం త్రీ డేస్ ముందే ప్రిపే పేర్ అవ్వాలే పిల్లలు కదా చిన్న పిల్లలు కదా ముందే ప్రిపేర్ అవ్వి ఉంటే కొంచెం సెట్ అవుతదన్నట్టు మేము కూడా చాలా పూర్ ఫ్యామిలీ అండి. ఏదో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయి చేసుకుంటాము అండి.
మేము అంత రిచ్ ఏం కాదు మేడం ఉన్న దాంట్లో కష్టపడి పైకోస్తున్నాము అంతే. ఏదైనా. ఫైనాన్షియల్గా మా హస్బెండ్ కి సపోర్ట్ చేయాలనేదే నా ఏము.
ఓకే
కోయగూర ఎబ్
ఆహ్
మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు మేడం మీరు
మార్నింగా పైవ్ కి అట్లా లేస్తాను అండి. పైవ్ కి లేసేసి మార్నింగ్ ఫస్ట్ టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేసి తర్వాత మిల్క్ వేడి చేసి పిల్లలకు పోసి తర్వాత వంట ప్రిపేర్ చేస్తాను. ఇవన్నీ వాళ్ళకి బాక్సులు కడతానంటే మార్నింగ్ వాళ్ళు ఏం తినకుండ. పోతారు టిఫిన్ పెడతాను. స్నాక్స్ ఏమన్నా ఫ్రూట్స్ కట్టించి పెడతాను. లంచ్ కూడా ప్రిపేర్ చేసేసీ అప్పుడే పంపిస్తాను. మళ్ళీ కుదరదండి. వేరే దగ్గర ఉంటది బస్ ఉంటది కదా. నేను వెళ్ళలేను కాబట్టి ముందే అన్ని ప్రిపేర్ చేసి ఆహ్ లంచ్ బాక్స్. సో స్నాక్స్ బాక్సే మా బండి పెడతారు ఆహ్.
థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ మ్యామ్.